అరే
హలో
హలో
స హలో
ఏం ఏం చేస్తున్నారు?
ఏం లేదు.
ఎక్కడ ఉన్నవ్?
ఇంటికాను
ఉహు నువ్ గు
నీ పేరేంటి
అంబికా
ఏం చేస్తున్నావ్
రీల్స్ చూస్తుండే ఏ ఇప్పుడు ఇంక నేను
అన్నం తిన్నవా? ఆ సరే. అన్నం తిన్నవా?
మధ్యాహ్నంలో తిన్
ఇప్పుడు తింటా ఇప్పుడు తింతా నేను ఏమండి
ఏం అండుతున్నావ్ నేన్
నువ్ ఏ వండుతవ్ ఫిష్ అండినా
చూడాలి అచ్చా
ఆ న్ ఏం కాలజ్ ఎం కాలజ్
కుంటున్నారు
ఇంట్లో ఎవరు లేదు, అక్క ఉంది నేనున్నా.
అవును హ్మ్ ఏం చదువుకుంటున్నారు హ్మ్ యే డిగ్రీ లో
ఆ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండే ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిందా
ఆ అయ్యింది
ఎలా రాసావ్
రిజల్ట్ ఉంది కదా మంచిగానే రాసినా
హ్మ్ ఈజీ ఉందా
ఆ ఈజీనే ఉంది నువ్వు ఏం చేస్తున్నావు నీ ఎగ్జామ్ అయిందా లేదా
నా నెక్స్ట్ మంత్ అయితాది ఎక్సామ్
నువ్వు ఏ గ్రూప్
నేను బీజెట్స్ తీసుకున్నా
ఆ అచ్చ సరే హ్మ్ ఓకే ఓకే ఎక్కడ ఉంటూన్నావు నువ్వు
కంలో నువ్వు ఎక్కడ నుంచి
నేను కూడా ఈ కాగస్ నగర్ నుంచి
ఆ
హ్మ్ హు
తిన్నా
ఇప్పుడు ఎక్కడ ఉన్నావు లేదు తింత
అచ్చా
హ్మ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు
నేను నా ఇంట్లో
ఆ నుమ్ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు
ఏమ్ లే
ఉట్టిగానే కూర్చున్నావా రీల్స్ చూస్తున్నావా
హ్మ్ నీతోనే మాట్లాడుతున్నా
హ్మ్ హు ఆ సరే హా ఏం పని లేదా నీకు
లేదు ప్రియ నేను ఎక్కడో చదువుతున్నా
ఓ ఎగ్జామ్ ఉంది కదా డే ఏం ఎప్పుడుంది ఎగ్జామ్
నెక్స్ట్ మంత్ లో
ఎప్పుడుంది నెక్స్ట్ మంత్ డేట్ లేదా చెప్పాలి డేట్
డేట రా
ఆహా
కు మీకు హాలిడే కదా
హా అవును నీ అవ్వ నీ సౌండు కట్ కట్ వస్తుంది
ఆ ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది
అచ్చా
నైట్ లో ఏం స్పెషల్
నైట్ లో ఫిష్
ఓ ఓహ్
నీకు
ఉమ్ తెలియది హాలిడేస్ లో ఏం ప్లాన్
ఏమో ఇంటిగానే కూర్చున్న ఒట్టిగానే
అహ తిరుగడానికి వెళ్ళావా?
చూస్తా
ఉహు
ఉ
ఇంక మమ్మీ రా
రాలే ఆంటీ ఇంటికల్ల కూర్చుని ఉన్నారు.
అచ్చ మ ట్లు
ముచ్చట్లు
కాలేజ్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయితది.
అది తెల్వదు నాకు ఇప్పుడు రిజల్ట్ వస్తది అట టెన్ డేస్ లో
ఆహ
ఆ
రెండిట్లిందాన్
మమ్మీ ఫోన్ చేస్తాంది.
ఐమ్ కమ్ ఏం కాదు మాట్లాడు
సరే
లో ఏ తుకి పాగొల్ ఆమ కొద్ యపిసా
హలో ఆ చెప్పు మమ్మీ కాల్ చేస్తుంది.
హలో ఆ ఎవరు కాల్ చేసున్నారు?
ఏవన్నా ఒక్కసారి బయటికి రా అంటంది. నేను ఒస్త
ఛ హుమ్ ఎక్కడ దూరం ఉంది.
ఆ ఆ కొంచెం దూరం
అ ఎగ్స్ నాక్
తెల్వదు జులై అనుకుంటున్నా. అనుకుంటున్నా అట్లనే
ఉహు
ఆ
స్
నువ్ ఏం చేస్తున్నావు?
నీతోని మాట్లాడుతున్నమ్మా ఎన్నిసారి అలుగు
ఏమడుగు
తావ్ ఇంకా
చెయాలె నడి ఇంకా ఏమి ఇంకా ఏమింకా చెప్పు ఆ లేదు పోతలేను. హలో హలో హలో హలో హలో హలో